హలో
అక్క బావున్నరా
ఆ బా ఉన్నాన్ మీరు బా ఉన్నారా
ఆ బా ఉన్న అక్క తిన్నరా ఏం జేత్తాలు పాప ఏం జేత్తాంది
పాప ఆడుకుంటుంది తిన్నాం మీరు తిన్నారా చిట్టి
హ్మ్ ఇంక దిన్లే అక్క
ఇంక తిన్లేదా టైం రెండు అయితాంది ఇంక తిన్లేదా
అయితే ఇగ నైట్ ఫీవర్ ఒచ్చింది లేట్ లేశ్న
అవునా హూ ఇప్పుడు ఎలా ఉంది మరి
ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్ ఒచ్చేశ్న
అవునా అంటే ఇన్ మార్నింగ్ నుంచి ఏం దిన్లేదా టిఫిన్ గూడ జేయలేదా
లేదక్క
హూ హు
చేయలే అక్క
ఆ
మీరేం దిన్నరు
నేన మా ఇంట్లో ఈరోజు కొబ్బరి చట్నీ అన్నం
అవునా రోజు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా స్పెషల్స్
ఆ అంటే మాముూలే ఇంకా
ఆహా
ఆ
ఇంక పాపం ఎం చేస్తున్నారు
పాప ఆడుకుంటుంది
అవునా
హు మీరు తెలంగాణ అన్నారు కదా మీ సైడ్ పీర్ల పండగ చేయర
ఆ చేస్తరక్క
చేస్తార
మొన్ననే అయిపోయింది ట్వంటీ ఎయిట్కో సెవెన్కో అనుకుంట
మీ ఊరుల్లో
హ అయిపోయింది అక్క
హు ఇక్కడ మా ఊర్ సైడ్ గూగుర్ల్లో చాల ఫేమస్ అంటే ఫస్ట్ ఇక్కడే చేసేది అంటే గూగుర్ల్లో చనా బాగ జరుగుతది
అవున
ఆ ఎక్కడెక్కడోలో వస్తారు ఆ దేవుడికి
అవునవును మంది ఉంటారు
తెలుసా గూగుడు ఐడియా ఉందా
అహ లేదక్క
అంటే మీరు తెలంగాణ కాబట్టి ఉండదేమో ఇది ఆంధ్ర అలా ఆంధ్రాలో ఐ అయితే ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఓ టెన్ డేస్ వరకు చాలా బాగా జరుగుతది బాగ ఎంజాయ్ చెయ్యొచ్చు ఆ
మేరెల్లిల మరి
ఆ వెళ్ళను
మా బావని పిలుచుకొని వెళ్ళింటి అక్కడ జైంట్ అట్ల చిన్న పిల్లలు ఎంజాయ్ చేయడానికి బాగుంటుందని తనని పిలుచుకొని వెళ్ళింటి అదే పనిగ
ఆహా
ఆ ఎక్కడెక్కడి నుంచో నడుచుకుంటూ వస్తారు అదేవునికి అంటే చాల దూరం నుంచి కూడా ఏం చెప్పులు ఏం లేకుండా నడుచుకుంటూ వస్తారు ఆ దేవునికి
అవును అంటే పవర్ఫుల్ కదా
ఆ పవర్ఫుల్
అట్ల అనేసి వస్తారు
మీ ఊర్లో బా చేస్ ఎ ఎన్ని రోజులు చేస్తారు ఆ పండుగ
వల్ల అంటే నాకు అంత అంత ఐడియా లేదు కానీ లాస్ట్ రోజ అయితే బాగా మంది అంటే అదిగో వీదిదంతా తిప్పుకుంటూ అందరూ అట్లా వాటర్ కుడ్కాలు ఇవి ఇస్తరు
హ
కుడ్కాల దండ వేస్తారు మెడలా
అవునులే
ఉమ్ అట్లా చేస్తారో
గుండెం లోకి దిగే రోజు స్వామి ఊరంతా తిరుగుతారు కదా అంటే ఇంటి ఇంటింటి దగ్గరికి వస్తారు కదా
ఉమ్ అప్పుడే అక్క ఊ
అవును
మీ మీ సైడ్ వాళ్ళు తిరుపతి వెళ్తారా
ఆ వెళ్తాం తిరుపతి మే కంపల్సరీ ఇయర్లీ వన్స్ వెళ్తాం మా ఇంటిదేవుడు ఆయన
అవునా ఆహా ఈ ఇయర్ ఎల్లిల్లా మరి
ఈ ఇయర్ అంటే వెళ్ళడానికి లేదు యాక్చువల్లీ టికెట్ బుక్ చేసుకొని ఇంకా వెళ్ళకూడదు అని చెప్తె వెళ్ళలా అంటే ఇప్పుడు ఆ చెప్పాను కదా ప్రెగ్నెంట్ అందుకని వెళ్ళకూడదని వెళ్ళలేదు
ఓ ఆహా అవునా
హ
అంటే ఇక
మా పాపకి ఈ పుట్టువేంట్రు మా పాపకి పుట్ట వెంట్రకలు అన్ని ఆ దేవుడి దగ్గరే తీప్పించినది
ఆహా ఇక అచేఇయర్ అనుకుంటా కదా వెళ్ళడం
ఉ
అచే ఇయరనుకుంటా కదా వెళ్ళడం తిరుపతి
అచ్యియర్ అచేఇయర్ రంటే వచ్చే ఆ అవున అవును కరెక్ట్ ఆ అవునవును
ఉ హు
మేము ప్రతి శ్రావణ మాసంలో కఖచ్చితంగా వెళ్తాము ఎందో శ్రావణ మాసంలో కలిశ్వం చెబ్బు అని ఏందో అమ్ముతారా అవి ఖచ్చితంగా తెచ్చి ఇంట్లో చల్లుకుంటే మంచిది అని చెప్పేసి ఖచ్చితంగా శ్రావణ మాసం శ్రావణ మాసంలో తిరుపతికి వెళ్తాం మేము
అవునా
ఆ అ అంటే శ్రావణ్ మాసం వారాలు చేసుకుంటామా
ఉహు ఉ
ఆ నెలలో ఇల్లు కడుకొని వెళ్తాం ఇల్లు కడుకొని వెళ్ళి సాం ప్రసాదము అదేదో కలిశ్వం చెబ్బు
ఆ అవును
ఇంట్లో పెట్టుకొని టెంకాయ కొట్టుకుంటే మంచిదని చెప్పేసి ప్రతీ ఇయరూ ఆ ఆ నెలలో కఖచ్చితంగా వెళ్తాం ఎవరో ఒకరు వెళ్తారు మా ఇంటి నుంచి
అవునా మన్ అట్లా అయితే మంచిగా
ఆ అదే అవున్ మంచిది అన్న తిరుపతి చానా ఫేమస్ మీరు ఎళ్తా అంటారా సిస్టర్
ఆ ఎళ్తాం ఎళ్తాం అక్క అంటే తెలంగాణ సైడ్ గుడా బా మందెళ్తరు
తిరు తిరుపతికి ఎక్కడ్నుంచో ఎక్కడ్ను ంచో వస్తాడు వేరే వేరే రాష్ట్రాల నుంచి గుడా వస్సరు చానా ఫేమస్ తిరుపతి
అవునక్క
ఉం
అంటే మొక్కులు గుడా పక్కా దీస్కోవాలి గదా
ఉమ్ అవును
ఉ
ఇయర్ ఇయర్ కి మనం ఒక్సార్ ఎళ్తే ఇంగొక్సార్ అసల్కి అంతా మారి దారుల్ గన్కోలేం చాన కన్ఫ్యూజ్ అయిపోతమ్మా అంతగా చేంజ్ అయిపోతద్ అది
ఆ అవునక్క మళ్ళీ అరుణాచలం గుడా ఎళ్ళిళ్ళ ఎప్పుడన్నా హమ్
అరుణాచలం వెళ్ళలేదు వెళ్ళాల్ అనుకుంటన్నాం అరుణాచలం అంటే వీళ్ళ నాన్న వెళ్ళిండు నేను ప్రస్తి ఇప్పడివరకతే ఈసారి వెళ్ళాం అనుకోనిమి కానీ అన్ని క్యాన్సిల్ అయ్
మా అన్నయ్య గుడా మొన్న అట్ల ఎళ్ళిళ్ళు అంటే ఫోర్టీ కిలోమీటర్స్ నడిశి ఎళ్ళాళ్ అంట గదా
అదే గిరి ప్రదక్షణ
ఉమ్ ఉ
చేస్తే చానా మంచిది అంటారు
అవున పౌర్ణమి రోజైతే ఇంకా మంచిదంటారు
ఉమ్ అవును
ఉ
అరుణాచలం గుడా వెళ్ళాల్ ఒకసారన్న
అవును
ఆ మామూల్గా మా అమ్మ ఉమ్ ఉ చెప్పండ్ అవున్ మా అమ్మ మా నాన్న గుడా రీసెంట్ గా వెళ్ళొచ్చిండ్రు.
అవున ఉహూ మళ్ళీ కాశీ గుడా బాగా ఫేమస్ ఇట్ సైడు అంటే బా తక్కువ్ మందంటే ఎళ్తరు
హా
ఉమ్ మీ సైడు
ఉమ్ కాసిక్ గుడా వెళ్తారు
ఉమ్
కాసీ ఇంకా అదే ఏమంటే చానా దూరము వెళ్తే చాన్ న మందికైతే చాన లాంగ్ అవుతది మీక్ గుడా అంతే గదా
మాగుడా అంతే అక్క లాంగే
అంటే ఒక గ్రూప్ పు గ్రూపు ఫామ్ అయిపోతారా అంటే అంద్రు మాట్లాడుకొనే పొతరా
ఆ అందరు మాట్లాడుకొని ఎళ్తరు అంటే ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఇగ వీలైన వాళ్ళు పక్కేళ్ళాలి అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తారు గదా
ఆ అదే
మొన్నట్లా మా పెద్ద నాన్న వాళ్ళు కూడా వెళ్లిళ్ళు
అవునా
ఉ ఎల్లిల్లు మళ్ళీ ఇగ రాంగ ఫ్లైట్ లో వచ్చిలాంట ఫ్లైట్ కి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఒక్కరికి సెవెంటీనో సెవెనో అనుకుంటా
బెంగళూరు నుంచి న ఫ్లైట్
ఆ అనుకుంట అక్క ఇంకా అక్క లంచ్ చేసిర మరి లంచ్ చేసిరాక్క హలో